వున్నారా ఆ బాగున్నా ఉమ్ చెప్పండి
చెప్పాల మీరే ఏమన్న విశేషాలు
ఉమ్ చెప్పాలండి అంటే మీరు జాబ్ చేస్తారా
లే లేద్ హౌస్ వైఫ్
హౌస్ వైఫ్ ఆ ఓకే ఉమ్ ఇంకా ఏంటి నేను ఆమె అంటే ఆమె ఫ్రీలెన్సర్ అండ్ యూట్యూబర్ ఆ ఇంకా అన్ని చేస్తు ఉంటాను
అవునా మే మే ఏం లేదు ఖాళీగా ఉన్నాము ఇంట్లో
అయ్యో అలా ఎందుకండి ఫ్రీ ఇప్పుడు నేను పెట్టిన దాంట్లో జాబ్స్ కూడా పెడుతుంటాను చూడండి చాలా అంటే ఫ్రీలెన్సింగ్ అ కెరియర్ గ్యాప్ ఉన్నా కూడా మనం యాజ్ ఎ ఫ్రీలెన్సర్ గా వర్క్ చేస్ స్పోర్ట్స్
అవునా ఇవి అన్నీ మాట్లా మాట్లాడచ్చ ఇక్కల
ఆ చెప్పండి ఆ అంటే అంటే మనం నేమ్స్ అనేది మెన్షన్ చేస్తలేం కదా జస్ట్ టాపిక్ అనేది మాట్లాడుతున్నాము ఓకే ఆహా నేనేం మెన్షన్ చేయ్యట్లేదు అవన్నీ జస్ట్ ఇలా చాలా యూస్ఫుల్ గా ఉంటే చేసుకోండి అని చెప్తున్నా ఓకేనా
ఆ ఆ సరే చేసుకుం ఏం ఏం రా ఇద ఒకటి వచ్చిన చేస్తాన్ననా అందుకు గేమ్ తెలీదు నాకే
ఆ అవునా ఈ వీటిలాకనే అ అంది ఆ ఇంకా అండి ఎంతమంది పిల్లలు మీ
మాకా ముగ్గురు
ఆ ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయ ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాల
ఇద్దరు అమ్మాయిలు ఒగ అబ్బాయ్
ఆ అదే అనుకున్నా ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయ్ ఫస్ట్ ఒక బా ఒక పాప ఒక సెకండ్ ఒక పాప థర్డ్ బాబు ఆ అర్థ అంటే నేనేం ఎలాగె జేసానంటే అంటే యాక్చువల్ గా టూ ఒక పాప ఒక బాబు ఉంటారు డెఫ గా ఎవరికైనా కాకపోతే మీరు టూ పాప ఒక బాబు బబ అంటే మీరు ఒక పాప ఉట్టేసరికి బాబు కోసం వెయిట్ చేసినట్టున్నారు యాక్చువల్ బాబు అన్నట్టు అన్ అనిపించింది అలా
మా ఆయన ఒక్కడేనా అందు మా ఇంట్లో వాళ్ళ ఖచ్చితంగా కావాలి అంటే నేను
అవునవును అదే అర్థంమయింది అందుకోసం చెప్తున్నాను నేను నాకు ఒక పాప ఒక బాబు
అవునా మాకు ఇద్దరు పాలె
పాప బాబు వచ్చేసి స్కూల్కి వెళ్తారా లేకపోతే చిన్నపిల్లల
ఆ లేద్ లేదు ముగ్గురు వెళ్తారు
అంటే స్కూల్స్ ఓపెన్ అయినాయి కదా ఈ రోజు నుంచే మీకు ఆ మాక అయితే మా పిల్లలకైతే మండే నుంచి
అంటే మండే నుంచే పంపిద్దాం అనుకున్నాం మ మండే అమావాస్యా అంటుంటే పంపిల ఈ రోజే పంపించేసినాం ఉండుండి అమావాస్య రోజు ఎందుకులేని
అదే అదే ఇంకా ఏం అవును
ఉ
ఇంకా అండి ఇంకేంటి విశేషాలు
చెప్పాలండి మీరే మాకు తెలియదండి మే మీరు చెప్పాలి
ఇంకా మీ ఊర్లో ఏంటి స్పెషాలిటీ అంటే ఫుడ్డు అంటే బాగా ఎక్కువ ఇష్టంగా తినే అనేది ఏంటి అంటే ఫేమస్ మీ అంటే ఇప్పుడు మా దగ్గర ఫేమస్ అనే సరికి బిర్యానీ ఐడి గుర్తుకొస్తది హలీం గుర్తుకొస్తది అలా మీ దగ్గర ఏంటి స్పెషల్? అంటే మీ ఊరు పేరు చెప్పేసరికి గుర్తుకు కొచ్చేది ఏంటి?
ఆ రాయలసిమ కాబట్టి ఉండే కారం అంటే ఎక్కువ తింటారు అంతే
ఆహా ఫుడ్ ఐటెమ్ అంటారు కదా ఇప్పుడు కా కా కాకినాడ కాజా అనే ఇట్ల ఇలా అనేస్తాము ఆ అనేసరికి పూత రేకులు అనేస్తాం. అలా అనేసరికి మీవ్ ఊరి పేరు చెప్పేసరికి ఒక ఫుడ్ అనేది క ఐడియా రావాలి.
నాట్ కోడి అ ఉప్పువా ఆ పుల్సఏదో ఉ మ్ లే కోడిని నాటుది నాటుకోడు ఉం
నాటుకోడలు చేసుకొన హా అంతే
రా రాగి ముద్ద నాటుకోడి
ఆహా అలా ఉ ఓకే ఓకే ఆ దట్ ఈస్ ఎ హెల్దీ ఫుడ్ అనుకుంటా చాలా
ఇగ ఆ హెల్ది
ఏ హెల్దీ ఫుడ్ కాబట్టి అది చాలా బావుం
చనా బావుంటది
ఉ అవును
అ ఎం అక ఇష్టం అది
అవునా ఇంకా మీ ఫుడ్ మీకు ఇష్టం ఉంటంది కదా ఆంటీ
అదే అహ్హ్ లేదు ఎవరైనా ఇష్ట మది ఇష్టపడతారు.
అవునా ఆ అవునవును డెఫినెట్ గా ఇష్టపడతారు ఎందుకంటే నాటుకోడి అం టే మంచిగానే ఉంటుంది అలా ఉంటుంది మ్ అంటే మీర ఏమి వంటరు మ్ మీరు ఏ వంటకము బాగా చేస్తారు?
నేనా ఓలిగలు
యా
ఓలిగా
అంటే?
మ్ బచ్చాలు భక్షాలు
బక్ష అంటే నీ ఫేవరెట్ అన్ మీరు మంచి చేస్తారా అది
ఆ చేస్తాను
అవునా ఓకే ఓకే అది ర ఫేవరెట్ మా మమ్మీ చేస్తే ఎంత సూపర్ ఉంటది అంటే అంత సూపర్ ఉంటది ఉగాది రోజే చేస్తది
మేము ప్రతి పందాకి చేస్తాం
ఆ ప్రతి పండుగకి ఎవరైనా వేసుకుంటార మాకి ఇక్కడ వా ఏందంటే ఉగాదికి ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు ఇక్కడ ఉగాదికి అదిలెయిన్ ది వంట కాద అన్నట్టు
మెమ పతీ పండగ కి సంక్రాంతి కానీలే దసరాకి, ఉగాదికి
ఆ ఆ మీరందులో స్పెస్ మీరందులో స్పెషాలిజు చేస్తాన్నారు కదా అంటే మీరు ఏ పిండితో చేస్తారు అది
ఊద పిండుతో ఏచ్చు మైదా పిండుతో చేయచ్చు గోధుమ పిండు తెల్లది వైది గోదుమ పిండి అసలు
ఏది అంటే ఏది చేస్తే మంచి వస్తుంది
ఓలిగా రవ్వ చేస్తే బాగుంటది
ఏంది ఏం రవ్వ
ఓలిగా రవ్వే ఉంటది
గోలిరవ్వనా
ఓలిగా ఓలిగ రవ్వ
అంటే మైదా పిండి
ఆహా మైదాబిండి కదా అది రవ్వతోనే వస్తది బాగా నాంతేనా అదే బాగ వస్తది ఓలిగలు
ఆహ అంటే ఎలా చేస్తారు ఎప్పండి పక్షాలు
అవునా అది ఫస్ట్ ఓలిగరవ్వ తెచ్చుకొని ఫస్ట్ నానపెట్టుకోవాలి ఎంత నానితే అ అంత బాగ వస్తద అన్నమాట అది
ఆ
ఇది శనగ బ్యాల్లు నాన్ వెజ్ కొద్దిగా ఉడగబెట్టి బాగా మేనుకు కుక్కర్లో వేయము మానే మామూలుగానే గిన్నెలో ఉడకబెడతాను ఉడికిన తర్వాత బెల్లం బెల్లం వేసి మళ్ళీ కొంతసేపు మరగనిచ్చినాక గుండె కింద రుబ్బుతాము మేము
ఆహా ఏ దేంట్లో ఏసార్ బెల్లము
దాంట్లోనే గోధు శనగ బ్యాల్లు ఉడకపెట్టింటాం కదా సెనగ బ్యాల్లు ఉడకపె
మీర ఎంత స్పీడ్ గా మాట్లాడుతున్నారో నాకు అర్థమవుతదా లాంగ్వేజ్
అ మా రాయిసే చనా స్పీడు అక్క ఇక్కడ
చెనగలు
సెనగ బ్యాల్లు
ఓకే ఉమ్
అవి నా అవి ఉడికిన తర్వాత దానిలోకి అదే బౌల్లోకి బెల్లం దంచి వేస్తే అది దాంలేకి
ఉ
హలో అర్థమైతాందా
అవునా ఓకే అంటే ఇప్పుడు గ్రైండర్ క వేసుకుంటాం మిక్సీ వేసుకుంటే అ దాంట్లో టైర్డ్
ఆ దాకందంతా రుబ్బే మేమైతే రుబ్బుతాం అనమాట గుండె కింద రుబ్బుతాము
ఆహా
అదే ఇంగ ఉం అది బాగా నానిన తర్వాత చేసుకుంటాం ఒలిగలు బాగుంటాయి మీకలా ఏం చేస్తారో ఏం చేసుకుంటారా
మేము ఎక్కువగా అంటే పన్నీర్ కర్రీ వేసుకుంటాము అండ్ ప్లస్ బిర్యానీస్ ఎక్కువ వేసుకుంటాము ఆ ఆ ఈ వ్యక్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాము రోటీ అంటే అదే దాన్ని ఏమంటానండి పరోటా తెలుసా పరోటా ఎక్కువ తిం పరోటా రో పన్నీర్ కర్రీ అండ్ బిర్యానీ హాలిము
అమ్మ హాలీము ఉంటా అసలు నాకుసలు కష్టమే ఉండదది
ఆ బా తింటాం అండి ఓన్లీ రంజాన్ కే రంజాన్ అప్పుడు చాలా ఎందుకన్ అంటే రంజాన్ అప్పుడు అక్కడ ఇక్కడ చాలా ముస్లిమ్స్ ఉంటారు కదా
ఆనులే
ఆ ఇక్కడ అన్ని మంచి అదకొస్ స్పెషాలిటీ ఉంటుంది అక్కడ సో మేము ఇక్కడ మేము ప్యారడైస్ లో తీసుకుంటాము అక్కడ తీసుకొని తిం
ఏమోలే నాకు నచ్చదు అది ఎందుకంటే నేను మత్రం తిన్నను
అవునా అంటే మీరు వెజిటేరియన్సా
లేదు మటన్ తిన్న ఓన్లీ చికెన్ అయితే తింటా నేను ఏం తిన్ను
ఆహా అవునా అ అంటే మటన్ మటన్ తినరంటే హల్లీ మ చికెన్ హలీం కూడ ఉంటది హరీష్ ఉంటు హరీ మటన్ అంటే హరీష్ హలీం అంటే
అ ఆహా అవునా నేను ఎప్పుడు తినలేదే అట్లాంటిది ఏది తినను ఎందుకంటే నేన్ అవేమో నాకు తినబుద్ది కాదు
ఇక్కడ అవునా ఓకే ఏ యితే ఇక్క ఇక్కడ హైదరాబాదు వీజ అయ్యో ఇక్కడ ఏ చే తింటే సూపర్ ఉంటదండి మీరైతే మీరు వదలని కూడా వదలరు అంటే వాళ్ళు చేసే క్రేషన్ అయిన అనిద్ధండి నెయ్యితో అండ్ ఆనియన్స్ పైన ఆ గనిష్ చేసి చాలా సూపర్ ఉంటుంది ఆ మళ్ళీ అక్కడ మధ్యల మధ్యల ఏంటిదంటే బాదం వస్తది ఇంకా బాగుంటుంది జీడిపప్పు అవన్నీ మిక్స్డ్ చేస్తారు అలా
అవునా
ఒకసారి సరేనా అండి ఆ ధన్యవాదాలండి కంప్లీట్
రా ధన్యవాదాలు